హలో ఆ అక్క ఆ ఏం చేస్తున్నారు
ఏన్ లేదె రాసుకుంటున్నారు
ఆ
ఇంకా రాలేదు తొమ్మిదయితది వచ్చేసరికె
ఆ ఏమ్ వంట చేసినవ్
టమాటో సురేష్ణ
ఆ హ్ పనికి పోయి వచ్చినవా
వచిన తిన్నరా మీరు
లేదు ఇంకా తిన లేదు ఇంకా వంట చేయలేదు అక్క చెయాలి
ఏం కూర చేసినవ్
కూరన ఎగ్ ఫ్రై చేసిన
పిల్లలేం చేస్తాళ్లు
ఏం లేదు అక్క ఆడుకుంటుర్రు హ్మ్ నువ్వేంచేస్తునవ్ ఆ అయిపోయింది హ్మ్ ఇంకా ఏం చేస్తున్నరు
ఇంకా ఏం లే చిన్నోడు రాసుకుంటాంది
హ్మ్
ఇందు రాలేదు ఇంకా అన్నమొండిన
హ్మ్ ఇంకా ఏం చెత్తాళ్ళు
హుహ్మ్
హ్మ్ ఏం చేస్తాండు చిన్నోడు హ్మ్ హలో హలో ఆ అక్క చెప్పు హ్మ్ ఇంకా ఏం చెత్తాలు ఇంకా ఏమున్నది ఆ పోయిచ్చిన వచ్చేటప్పుడు అక్కడ తమ్ముడు వాళ్ళకాడికి పోయి వచ్చేటప్పుడు వచ్చి ఇగ అన్నం తీసి అన్నం తీసుకొని వచ్చిన హ్మ్ అన్నం తీసుకొని వ ఆ బానే ఉన్నారు
ఇంకేడున్నరట
ఆ రెండు రెండు కేజీలు ఉన్నారు
హ్మ్ హెల్దీగ ఉన్నరా
హెల్దీగనే ఉన్నరు హెల్దీనే ఉన్నారు అది కూడా హెల్దీనే ఉంది హ్మ్
ఎప్పుడిప్పుతరట కుట్లు గిట్ల మట్ట తదారు పోత
ఆ అటే పోతది ఇక్కడ ఉంటే అమ్మ ఎట్ల చూసుకుంటది స చ్చిపోతుంది అది అట్టే పోతుందిని వాడుంటాడు వాళ్ళ మామయ తాగుతాడు ఎట్లాంటందో ఏమో మూడు నెలలకి అట్లా తీసుకురావాలి లా అంటాడు వాడు ఉ
ఆ
హ ఇకా కట్గా
వాడుండా వాడుంటడా హడ వాళ్ళనే వె పెటి
అంట అట్లేడు అసలే అమ్మ నిన్న ఇట్లా పట్టుకుంటాండని మంచిగా పట్టుకో మంచి పట్టుకో నువ్వు మంచిగా పట్టుకుంటలేవ అని అంటా నువ్వు వారిని ఏం రాదు మనల్ని నలుగురిని కనలేదా మనల్ని పెంచలేదా అని చెప్పేసి నేను ననకే కా కాలు లో ఆ స్టెప్స్ ఉన్నాయి ఎక్కాఅత్తలేదు ప ఒక చెప్ పటుకని ఎక్కుతానటే కింద పడుతరు కింద పడుతరు తరన్ అంటాను
ఉహు ఒబ్బు ఏమంటారు కదా ముందు వచ్చిన కొమ్ముగా కంటే ఏం కదా ముందు వచ్చిన సవుల కంటే ఎనుక వచ్చిన మనం కనలేదఇగా
రంటను వాడ
ఓ కొత్త కదా ఇప్పుడే కదా
ఉ
కిమ్
ఏమో మరి వాళ్ళు ఎట్లా చూసుకుంటారు ఏమో ఏదో ఇగ అసలు నైట్ ఒక్కర్లేరు మంచిగా పడుకున్నారు అందరు నేను చక్కగానే చూసుకున్న వాళ్ళకి పాలు కలిపి తాపిచ్చుడు మోషన్ పోతే తీసుడు అమ్మో పిచ్చి లేసింది అసలే నిద్ర లేదు అలిసిపోయిన మొన్న మొత్తం నిద్ర లేదట దానికి ఇక పెయిన్స్ వచ్చడు అటు ఇటు తిరగుడు కొంచెం బ్లీడింగ్ అవ్వడు అది ఇది అయ్యితాంది ఇగ అటు ఇటు తిరిగి అట ఇగ నేనే చూసుకున్న ఇగ నైటు
హ
నైట్ మొత్తం నేనే ఉన్నా అల్ల అమ్మ కూడా వండు కొద్ది మంచిగా
ఆమెకు నొప్పులు గుట్లా కాయి కుట్లు నొప్పు పెట్టలేద ఏ
పెట్టింది ఆ మే ఇగ కదు కదలకుండా అట్లనే పడు కొన్ని కదలకుండా పాప ఇక అప్పుడప్పుడు దూప ఐతుంది అంటే ఇగ నేనే పోయ్ చిన్న చిన్న క్యాప్తోనే పోస్ నే రొండు మూడు తలకు పోషినా పండుకోవె అంటే పడుకున్నది ఇగ తెల్లారనంక ఇగ ఒకసారి గ్లూకోజ్ అయిపోతే నర్సని తీసుకపోయి మల్ల ఆమె గాడికి నేనే పోయినా వాడు వాని పెద్దోని వంనుకో అంటే వాన్ని లేప్తాతత అస్సలే లేత్తలేట వడు, మా సారును వాడు ఇగ బయటకు పోయ్ బీరు తాగి వచ్చిర్రు, బిర్యానీ తెచ్చుకున్ తిన్నరు, ఇ వాన్ని లేపుతాంటే వాడు అసలే లేత్తలేడట. మళ్ళా అళున్నా ఇంకొవర్ వచ్చి నన్నొచ్చి లేప్తే పొయ్యి గ్లూకోజ్ అయిపెందని నర్స్ కడికి పోయి నర్స్ లేప్ కొని మల్ల గ్లూకోజ్ ఎక్కిచ్చి, య్ చ్చవ మళ్ళ ఆలమ్మనిగా వాడు లేత్తలేట నువ్ పొయ్ పొండి వాళ్ళమ్మవొయ్ పడుకుంది లేసిందో లే లేదొ చుష్ తినదొ లేదొ మళ్ళా ఇగ ఐదున్నరకు మళ్ళా వీన్నే సందిగాన్ని లేపా అ గాదె అయిపోయిందొ చూసి రాపోరా అన్, మళ్ళా పంపించిన మా సార్ ఒకసారి పంపించిన ఇక నిన్న మొత్తం మెయింటెనెన్స్ నాదె అయింది ఆడ నైట్ మొత్తం. ఉ హలో
ఆ సెపు
ఆ సర అక్క
నయ్